గుడ్ ఈవనింగ్ మండి
తిన్నరండి
లేదు మేడం ఇంకా తినాలి
అవునా ఏం చేస్తున్నారండి
ఏం లేదు పిల్లలు బయట ఆడుకుంటుంటే బయట కూర్చున్నా
అవునా మేడం పిల్లలు తిన్నారా మేడం మరి
ఉంది గండి ఇంకా తింటారే ఎ ఎగ్ బాయిల్డ్ ఎగ్ చేసిన అండి ఇ
ఆహ అ సూప్ బెట్టిర్రా
ఆహా తిన్నరారా గీన్నరాండి
మేము తిన్నాం మేడం డిన్నర్ అయింది ఇప్పుడే తిన్నాం మేడం ఇప్పుడే తిన్నా బచ్చలు కూర పచ్చడి చేసిన మేడం బచ్చలీ బచ్చెలాకు పచ్చడి
అబ్బో బాగుంటది పల్లీలేసరా అందులో
పల్లీలు, పచ్చిమిర్చి వేసి చేసినా మేడం చింతపండు కొంచెం
హలో
ఆ మేడం రేపటి వరకు ఉంటదా అయిపోతదా
ఉంటది ఉంటది మేడం టూ డేస్ ఉంటది కొంచెం మంచిగా పెట్టినా ఉంటది మేడం ఇంకా మేడం ఏం చేసుకున్నారండి ఉహు నేన్ ఎప్పుడు తింలే మా పప్పా చేయమంటే చేసినా మేడం
ఉ
మా అత్తే చెయ్యన్న సరే ఇదిదే ఫస్ట్ టైమ్ నే అట్లే చేయడం కానీ సోరకాయతోని కూడా పచ్చడ చేస్తారంటారా
వామ్మో సొరకాయతోని కూడా పచ్చిడనా
సోరకాయ కూడా సేమ్ దినిలాగానేనట పచ్చిమిర్చి పల్లీలు చింత పండు ఎసుకోవాలట బాగుంటదటా సోరకాయ పచ్చడి లేత సోరకాయతోని చేయాలన్నట పచ్చిమిర్చి ఎసి చేయాలన్నట మేడం
సొరకాయలు మొత్తం మిక్సీ బట్టలన్న
వాటిని మంచిగా ఆయిల్ మనం అన్ని ఉం ఇట్లా ఫ్రై చేసినట్టే చేసి మిక్సి బట్టాలటా మేడం
అవును మరి ఒకసారి ట్రై చేయనా మంచిగతాది అంటావా
చిన్న బీ బాగుంటదట మేడం ట్రై చెయండి
దొండకాయ పచ్చడ తెలుసుగాని
పచ్చిమ్ సోరకాయ పచ్చడి కూడా సేమ్ మనం మొత్తం పొట్టు గికేసుకొని చిన్న చిన్న పీసులు కట్ చేసి ముక్కలు కట్ చేసుకుంటాం కదా కట్ చేసుకున్నాక ఈ పచ్చిమిర్చి ఉ జీలకర్ర
దేవు ఏం కూరునల్ అనుకుంట న్నా దొండకాయలు కొన్ని ఉన్నాయి పచ్చడి నూరాలిగా అవే
నూర నూరండి అది కూడా బాగానే ఉంటది దొండ
సొరకాయ అంటే ఇప్పుడు లేదు ఇం
దొండకాయలా నాలుగు టమాటాలు వేసుకుంటే కూడా సూపర్ ఉంటది మేడం కొంచెం చింతపండు టమాటాలు వేసుకుంటే బాగుం టమాటాలు నాలుగు టమాటా టాలు కొంచం ఉమ్
ఏమేయ్యద్దు పల్లీలు కూడా వెయ్యద్దు నాకేమో పల్లీలు ఎస్తే ఇష్ ష్టం దొండకాయలో ఈయనకు పల్లీలు వెయ్యద్దు ఏమయ్యద్దు పచ్చిమిరపకాయలు వేసిిన మది అట్లా ఇష్టాం వాళ్ళకు ఇక అట్లనే ఇస్తాను నేను ఎప్పటికి
అవున అంటే వాళ్ళు ఫ్రై తినారా దొండకాయ ఫ్రై
ఫ్రై అసలు దినరు మా పిల్లలు తింటారు కానీ ఇంగ మా సార్ తినడు
అవునా
అట్లా అని
కానీ పచ్చల్లుతినద్దు మేడం పచ్చలా హ్మ్ పచ్చల్ దినద్దు తెల్సా నిజాంగా
సార్ మీరే అంటారు
అవునవును మేడమ్
ఎందుకుదినదు మేడం పచ్చలే మంచి
కొంచం పచ్చళ్ళు పచ్చళ్ళు తినొద్దట మేడం పచ్చిమిరపకాయల గాటు పచ్చళ్ళు తిన ద్దు అట ఎక్కువ అల్సర్ ఫామ్ అయితదట ఇంత లేదు కూడా తినకుండా ఉండదు మేడం కొంచెం ఎర్లీగానే తినాలె ఫుడ్డు
ఎక్కువ తినం పటలు మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం గానీ ఎప్పుడో ఒకసారి వెళ్ళారా మీరు ఉప్పుడుకే
అవునవును ఎల్ల మీరు మీరేం మీరేమన్నారు ఆ ఇక్కడ మీఊ మీరు మీరే ఉంట్ర మీ అత్తయ్య వాళ్ళు గిట్లా అందరు కలిసే ఉంట్ర
లేదండి మొన్నటి వరకు మాఅత్త వాళ్ళతోం కలిసే ఉండేది ఇప్పుడు మేం వేరే ఉంటున్నాం అన్నట్ వేరే రూమ్ తీసుకున్నాం దగ్గరలో
అవున మేడం
అక్కడే ఉంటున్న మీగా మేమే ఫోర్ నెంబర్స్ పిల్లలు మేమిద్దరం
అవునవును ఏం చేస్తారు మేడం మీరు
నేన్ టీచింగ్ చేస్తాం మేడం
టీచింగ్ చేస్తారా
ఊ ఇగ కొత్తరుం కోచ్చినము అయితే ఇగ ఇక్కడ ఎవరేకూవా పన్ పరిచయం లేదు ఈయనే మీ వాళ్ళనే అయిరన్నట్టు మా అబ్బాయి వాళ్ళ
అవునా అండి
ఇంకా ఆడుకుంటున్నారు అన్నమాట ఇవాళే ఇవాళే
అవునవున ఇక
ఇంకా మేడం మీ బా పిల్లలేం చేస్తున్నా
తిన్నారండి హోంవర్క్ అయిపోయింది తిన్నార్ పడుకున్నారు మేడం
నిద్రపోయిర్రా
పడుకోలేదు అంట బాబు పడుకున్నాడు కానీ పాపం మెళకతోనే ఉంది
మీ పా ఫీవల్గాల్ ఇయ్ లేద్ మేడ్
మేడం మేడం హలో
ఆ
హలో హలో
మేడం హలో వినపడట్లేదా
హలో హలో ఆ మేడం వినిపియట్లేదా
ఆ వినిపిస్తుంది మేడం వినిపిస్తుంది వినిపిస్తుంది
వినిపిస్తుంద
అవున్ మేడం
ఇంకేం చేస్తారు మేడం టీచింగ్ హలో
ఆ మేడం
వినపడట్లేదు కొంచెం వాయిస్ బ్రేక్ అయితంది
ఆ
అ పరిచయం అయిలా మేడం మా కొత్తిళ్ల్ళ అయితే కొంచెం అందరు
ఆ ఇప్పుడిప్పుడే ఆయీరు మేడం
అంటే సిటీ కల్చర్ బాగుంటలే పల్లెటూరు కన్నా కదా పల్లెటూర్ల వాతావరణం మంచిగనే ఉంటద్ లే గాని మంచిగ ఆ కల్చర్ కన్నా సిటీ కల్చర్ పిల్లలకు మంచిగా ఉంటది
ఇంగ పిల్లలలకు బాగుంటది కాకపోతే
పెద్దవాళ్ళకి మనకేదైనా ప్రతీది కొనుకొవలన్న ఇబ్బందేయిగ, అన్ని ఐటెమ్స్ కొనుక్కోవాల కదా? పల్లెటూర్లనున్టే కవేలబుల్గుంటయ్ గాని సిటీలో ప్రతి ఒక్కటి కరేపాక్ కాన్చి కొనుక్కోవాల గావచ్చు
అవును అవున్మేడం ప్పుడేమో మా ఇంటి దెగ్గర ఉన్నప్పుడూ అట్లా పోయి చెట్టుకుండే తెంపుకొనొచ్చి ఇప్ అట్లా కాదిగ
హు మ్
ఏది కావాలన్నా కొనుక్కోవాల్సిందేయిగా
హు కొనుక్కోవాల్సిందే ఈ పల్లెటూర్లల్ల కూడా లెమన్స్, నిమ్మకాయల్ దొరకట్లే మేడం ఇప్పుడు. అప్పుడు ఇంటికోక చెట్టున్డే గాని ఇప్పుడు అవి కూడా.
గావాల్ల మేడం నిమ్మకాయలు
కావాలా మేడ మీ దెగ్గరున్నాయా
మా ఇంటి దెగ్గర చే మా ఊర్లో ఉండే, అయితే తీసుకొచ్చిన్ మా కోసం అని. రేప్ పులిహొరన్న ఏద్దాం అనుకుంటాన్న పిల్లలకు
అవున్మేడం పులిహోర మంచిది మేడం, చ చాలా మంచిది మేడం పులిహోర.
టైం మున్డక టై చేస్తలే నేను పులిహోర జేయాలే మల్లి ఇంట్లో వాళ్లకు కూరొన్డాలె అనేసి ఇగ్ కూరోన్డుతే సప్పుడేక, అందరం పట్టుకొన్పోవచ్చని ఇగ. చేయట్లేను గుల్లిహొరా కానీ చేయ్యాలి
త్తం తింటారాన్డి మా ఆఫ్టర్నూన్ తిన్ తినగలుగుతరా మరి
తినలేేరు కదా అందుకే కదా ఆఫ్టర్నూన్ కొక్కదాన్కే పులిహోర ఎ తే మళ్ళా కర్రీ వండాలే వాళ్లకు, రెండు పనులైతయని నేను ఆగుతున్నా.
ఉహు మరి లేకపోతే మార్నింగ్ జేస్తే పొద్దున్న మార్ని ఆఫ్టర్నూన్ దినలేరా మేడం
తిన్లే ఒక్క పూటైతే తింటరు మేడం
అవు మంచిది లేండి మన్ మాకు నిమ్మకాయలు అందుబాట్లో లేవ్. మా పిల్లలు కూడా ఎక్కువ్ ఇష్టపడతర్ మేడం కానీ మా లెమన్స్సు లెవ్వని చె , చింతపండుతోన్ కూడా బావున్టది కదా మేడం.
మా చింత పంన్తో అయితే అసల్ సూపరూన్టది కానీ, నాక్ చెయ్యరాదు మేడం ఎక్కువ మంచిగన్పియ్యదు టెస్టు నేన్ జేస్తే.
మ్ మా అమ్మ వాల్లూర్ల్లో శ్రీరామా నవమి పండుగ బాగా జరుగుతది మేడం. హలో అయితే అక్కడ మస్ ఆ అక్కడ మా ఊర్లో అయ్యగరు వాళ్ళు బాగ జేస్తారు మేడం. శ్రీరామానవమి రోజు మేమ్వెళ్లి తెచ్చుకుంటాం గుట్ట మీద్ది బాగుంటది మేడం మస్త్ ఏత్తరు అట్లా అమ్మగారీ ఎస్సు మంచిగ చేస్తారు
మేడం
అయ్యగారు అమ్మవ అమ్మగారు చేస్తారు ఇట్లది శ్రీరామానవమి కళ్యాణం మస్తు జరుగుతది మా అమ్మ వాల్లూర్లో వళ్ళు పులిహోర ఎసి ఊరు మొత్తం, అ పెడతారు ఆ పులిహోర మస్తు టేస్ట్ అనిపిస్తది.
అంటే అయ అయ్యగారులే చేస్తారా పులిహోర
ఆ అమ్మగారే చేస్తది మస్త్ చేస్తది మేడం
కానీ మేడం అది దేవుడి దగ్గర ప్రసాదం కదా ఎవ్వరు చేయి దేవుడి దగ్గర ప్రసాదం ఎ అదే ఎట్లానా టేస్టిగానే ఉంటది
ఆ దసరా రోజు మా నాన్న తద్దినం అంటే తద్దినం అంటే మేము వెళ్ళి తం అక్కడ ఆయగారు వాళ్ళింటికి అప్పుడు కూడా చేస్తా అమ్మ పులిహోర ఎవరైనా వస్తారని అందరికి పెడుతది మ మంచిగా పెడతది మేడం బాగుంటది టేస్ట్ మస్తు చేస్తు చేస్తదసలు మళ్ళీ ఇంగువ అవి బాగా చేస్తాడి మనకంత టేస్ట్ అనిపీయదు మనం చేస్తే కుదరదు
ఎంత మంచి చేసాను అంతే మేడం ఇక బాగుంటది ఇగా వాళ చేతి వంట
అంతే బాగా చేస్తారు అయ్యగార్లు మంచిగుంటయి వాళ్ళ అందుకని అంటం కదా మనం బాగానే ఉంటాను ఉప్పు కార ఉండు వాళ్ళు కరీసు లలో కూడా ఎక్కువ కరం వేసుకోరు బాగా చేస్తారు మా ఊర్లో బాగా జరుగు
మీ ఊర్లోనే ఉన్నారు మేడం అయ్యగారు
ఆ ఉన్నారు అమ్మ వాళ్ళుర్లో ఉన్నారు మొత్తం అయ్యగారులే బాగా జరుగుతది మేడం మా దగ్గర శ్రీరామనవమి అని కూడా మాస్తు జరుగుతది ఊరు మొత్తం వస్తారు
ఉ
మంచిగా కళ్యాణం దేవుని కళ్యాణం బాగా జరుగుతది గుట్ట మీద
ఉ
మంచిగా అనిపిస్తది మేడం గ్రాండ్ గా సెలబ్రెట్ చేస్తారు అది
ఉహు
మంచిగా సెలబ్రేట్ చేస్తారు
మేము కూడా వస్తాం అయితే ఒకసారి ఎప్పుడైనా రావాలి
చూడండి మేడం బాగుంటది ఓకే మేడం మరి
తర్వాత కాల్ చేస్తా సరే మేడం బాయ్
బాయ్